బాగున్నారండి
ఆ బాగున్నామ్ అండీ బాగున్నారా
ఆ బానే ఉన్నామండీ ఉగాది శుభాకాంక్షలు
ధన్యవాదాలండి ప్ ఇంకా చెప్పండండీ
ఉగాది పచ్చడ చేసిర అండీ
ఆ చేసినాం అండి ఉగాది పచ్చడ ఇంతకు ముందే చేస్నమ్ మీరు చేసిల్ల అండి
చెయ్యలెదు అండీ మా అమ్మమ్మ చనిపోయి ఉండే అయితే ఇగ అటెల్లి ఒచ్చినాము ఉగాది పచ్చడ మా వొళ్ళు చేసిరండీ బాగా మంచిగా జరుపుకున్నారు పండగ పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఆ స్నానాలు చెయ్ మంచిగా కొత్త బట్టలు కట్టకొని మా ఇంటి ముందోళ్లు గుడా మా పక్కలోళ్ళందరూ గుడా బా ఇగ బూరెల్ బూరెలు చేస్తరు పిలవాలె అండి నేను వెళ్ళలేదు ఆయినా గుడ్ దా ఇప్పుడు అటేళ్ళొచ్చిన గదా చావు దగ్ గట్టేళ్ళోచ్చిన నన్ను పిలవలేదు నేను వెళ్ళలేదు గాని కున్నారు మంచిగానె మంచిగా జరుపుకున్నరు పండగ కె నేనేం చెయ్యలేద్ దు ఆ ఇంట్లో పనే ఉండే అటేళ్ళొచ్చిన తర్వాత
ఆ
అయి ఇప్పుడే కొంచెం ఇగ ఖాళీ అయినయి అయితే ఉగాది గురించి మాట్లాడుదాం అనేసి
మ్ చెప్పండండి ఉగాది గురించి మేము గుడా చేసినం అండీ ఉగాది పచ్చడా బెల్లం వేసినం కొత్త చింతపండ్ డు వేప పూత మామిడికాయలు కొబ్బరి కొంచం కారం ఉప్పు వేసినమే మా బాబు పిల్లలందర్ని తీసుకొచ్చిండు బ్యాచ్ ని అందరికి బోసిండు ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చి మరీ పోసే సిండు అందరికి మళ్ళోక్కసారి మళ్ళా జెయమన్నడు
మ్
మళ్ళ చెసినా మళ్ళ ఇచ్చోచ్చిండు అందర్ రొండు సార్ల చేసినామ్ అండీ
అవునా
మా పిల్లలకి బాగా ఇష్టం అండి ఇంకా ఇగ అందరికి పోసోచ్చిండు మా బాబు వెళ్ళి
మ్ మావిడు కాయాల ఎక్కడ దొరకినయ్ అండి మరి సల్ల మామీడి కాయల్
ష్టమండి బాగా మామిడికాయలు వేప పూత ఇయన్నీ తెచ్చి పెట్టిండు
అవునా తీసుకొచ్చిండ
ఆ తీసుకొచ్చిండు అండి మామిడి కాయలు ఎక్కడికో వెళ్ళి తెచ్చిండు ప్రొద్దున మామిడి ఆకులు తేచ్చిండు మామిడి కాయలు వేప పూత తేచ్చిండు
మ్
చేసి ఇచ్చినాం ఇగ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి గుడా పోసోచ్చిండు
మ్ హు
మ బాబు తాగిన్ ఆ ఉన్నారండి మా బాబు ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళందరికి పోసి వొచ్చిండు
ఉహు
నన్ను కూడ తామన్నది నాకు బాగా హెడ్డేక్ అయితాంది గాని తాగిన
మ్
పడుకుండిగా తాగేసి
అవునా తిన్నారా లేదండేమన్నా మరి
ఇగ బూరెలేవి చెయ్యలేదండీ. చేస్తా అనుకున్న గానీ మస్తు హెడ్డేకైతాంది.
హు
ఏ చెయ్యలేదండి
ఉ మరి వంట చేస్తారా లేదా పిల్లలకి వంట వంట చేస్తుందా లేదాండి పిల్లలకు
మీరు
వంట వంట
వంటా చేసినండి పులిహోర యేసిన తిన్నరు పిల్లలు ఇంకా నేనేం తినలేదు. పులిహోర ఏసిన కొంచెం చేశ్న పిల్లలు తింటారనీ ఒకా పిల్లలుతి వారిద్దరు గూడా
అవునండి
ఉహ్మ్
ట
ఇంక నేనేం దిన్లేదండి తినాలిగా
అవునా
కూరగాయలొండుకు
హుహు ఈ యూట్యూబ్లో ఒక న్యూస్ ఒచ్చిందండి. లేడీస్ గురించి అబ్బా చాలా ఘోరం అయిపోతారు జనాలు. ఈ మధ్యల అస్సలు చావు అంటే భయం లేకుండా అయిపోతాందన్ డి అస్సలు నిజంగా కోడిపిల్లలు చంపేస్తున్నారు అస్సలు జనాలు
అవునండి ఆడపిల్లలకు స్వేచ్ఛ లేకుండా పోతాంది.
అవునవును అది యూటూబి యాంకరటా వైష్ణవి
హా ఏమైందండి ఆమెకు మరి
ఉహు యూట్యూబి యాంకరటండి అయితే ఆమెకి లవ్ మ్యారేజ్ చేస్కున్నదంటా
ఉ
కానీ ఐదు పదిహేను మందీ ఉ అన్నదమ్ముళ్ళలతోని ఒక్కతే ఆడబిడ్డటామె అయితే ఆ అయితే ఆమెకి తీడు ఇగా లవ్ చేస్తాన్నాని వెంబడబడ్డట మందు తాగి డట నువ్వు పెళ్ళి చేస్కోకపోతే నేన్ చచ్చిపోతా అట్లా ఇట్లాన్న తర్వాత సరే అనేసి ఇగా ఇగా చదువుకుంటడు గదాని వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్సిరట ఎంతో కొంత కట్టం ఇస్తామని ఆ అనుకో అనలేదట ఇగ పెళ్ళి చేసిండ్రట చేసిం తర్వాతా ఇగా ఇప్పుడు మూ కొన్నిరోలు మంచిగానే ఉండేనట యూట్యూబ్లో బాగా ఇద్దరు కల్సీ యాంకరింగ్ ఎసెటోల్లట
ఓ
తేగా కొన్ని రోజుల్ తర్వాత ఇగ ఆమె ప్రెగ్నెన్సీ అయిందట ఇప్పుడు ఆమెకీ ఫైవ్ మంత్స్ అట ఏ కట్నమిస్తలే రూ ఏం కట్నందేలేదు అనేసి వాళ్ళ అమ్మ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకున్నా అతనూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళమ్మా నాన్న మాట వినీ ఆ కట్నం దెస్ తలేద్ గదా చంపేయ్యన్ జెప్పిన్ తర్వాతా నైట్ అర్ధరా త్రి ఆ పడుకున్న తర్వాత వచ్చి కత్తి తోటి కడుపులో పొడిచి గొంతు బిస్కేసీ చంపీ మ్ మంచం కింద పెట్టేసిండ్రట.
చూల్లేదండి నేనసలు వాల్ల యువ్టూబె.
ఔనా చంపేసిండ్రట పాపమైతే మస్త్ దార్ణమసలు. ఎంత జనమచ్చిర్రామె కర్మకాండల్ జెయ్డానికి నిన్ననే జరిగింది.
ఆ ఐతే ఫుల్లు జనమచ్చి ఆమెనీ ఇట్లా ది ఆర్మీ వాళ్ళు చన్పోతే ఎట్ల దీస్కపోతారు. ఉమ్ ఆ సేమట్లనే దాంట్లొ బెట్టేసీ తీస్కొన్ బొయ్ండ్రు. ఫుల్ల్ జనం అసలసలు జనాన్ని జూస్తే అసలూ ఘోరమున్నది ఆమె ఆమె ఫోటో జూసిర్ర
చూడ్లేదండి ఇగ చూస్ అసలివాల సెల్లే జూల్లేదండి.
చిన్న ఏజూ అసలు ఎంత అందంగుంది తెల్సా. ఊమ్ చాలా అందంగుందండి.
ఉమ్ చూసిన్నమ్ము. టీచర్ మాట్లాడ్తుంది చెప్ప్ టీచర్.
ఊమ్.
ఉగాది గురించి ఒక అమ్మాయ్ని చంపడం గురి చి చెప్తుంది వింటున్న నేను.
ఉమ్ మ్ ఐతే ఇగ అట్లా ఐత్తే ఇగ అదే చూసినమైతే నిన్నసలామెన్ జూస్తా ఉంటె కన్నీళ్లాగుతలేవసల అ త్రీడేస్
స్వేచ్ఛలేదండి ఆడవాళ్ళక్
ఔనవ్ను. ఎక్కడ్నొ దాక్కొనీ కాల్ జేస్తే అవౌటాఫ్ కవ్రేజేర్యా అనొచ్చినట త్రీడేస్ నుంచి ఆమె త్రీడేస్ అన్నం దినకుండున్నదట. వాడి కొస్స అన్నం దినకుంటుంటె కతమిగ నైట చ్చేసి వట్ల చంపేసెల్పొయ్ండట అమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళ అన్నాతమ్ములు వాళ్ళమ్ మ్మ ఎమన్నేడుస్తలేర్ పాపం. ఘోరమంటవు ఆ. ఘోరమున్నాదసలు చాడ
ఎందుకో ఇట్ల జేస్తున్నారసలు కదా.
ఊమ్. నమ్మించీ మ్యా పెళ్లి చేస్కొని చేస్కున్న తర్వాత ప్రేమ తగ్గిపెయ్ంది వాడికి జూడండి. పెళ్లి చేస్ కునే ముందేమో నువ్ లేకపోతే చస్తా అన్నవాడు చేస్కున్న తర్వాత ఆమెనే జం పేసిండు.
అట్లనే ఉంటదండి ఇప్పుడు.
ఔనాన్
అంటర్ గదా అమ్మ నాన్నల్ జూస్ నేన్ చేస్కోగల్నని జెప్
ఇప్ ప్పుడసలు లవ్ మ్యారేజీ గూడా అసల్ నమ్మేటట్టు లేదు పిల్లలిష్టప తండ్రు గదా అని చేసుకుంటే కూడా
అసలు స్వేచ్ఛ లేదండి అందుకే కరెక్ట్ గా అమ్మ వాళ్ళు చూసినాయే చేసుకోవాలండి
అవునండి నిజమేదా
ఊమ్ ఇంకా అండి అది బిందెల పెట్టకమ్మూ వేరేదాంట్లొ బోస్కొకోన్ తాగేసెయ్. చెప్పండి అండి ఇంకా
ఇంకా అయిపోలేద అండీ ఉగాది పచ్చడా
ఉందండి కొంచం మళ్ళా ఏడుతరనీ ఉంచిన అందులో పోసుకొనితాగేసె తాగుతున్నరు ఇగ
ఊహు
మరి పోలీసులు ఏమన్నరండి మరి ఇగ అట్లా అయిన తర్వాత
పోలీస్ సులు ఏమంటరు ఇగ వాని ఎన్కౌంటర్ చేసేయాల అనేసి అంటారు పోలి అసలు మరి ఏం చేస్తారో తెలియది ఇగా చనిపోయినామా రాదుగాని వీడేదినల్ రో వాళ్ళు జైల్లో ఉంటారు అంతా వచ్చేస్తారండి ఏమున్నాయి
అదీ
నల్ రోలు జైల్లో మంచిగా మా ఉంటడు ఎవరో ఒకర్ తీసుకొస్తారు మంచిగనే ఉంటాడు పాపం ఇప్పుడు చనిపోయింది వాళ్ళు ఆడబిడ్డే వల్లా దొరు తదా అండి
దొరుకదండి
ఉమ్ అది అది ధారూనం అన్న ఘోరం అసలు ఈ జనాలు అసలు ఘోరంగా తయారయ్యిరూ ఈ రోజులలా కనికరం లేకుండా తయారైరూ అసలు జెన్ జనాలు మనుషులను చంపడం అంటే ఈజీ అయిపోయింది ఒక కోళ్ళలాగా ఒక మేకలాగా అయి పోంది బలి ఇచ్చెతండ్రు పాపం
అమ్ము కొంచం ఉంచు చటక్కకు నువ్ దాగి ఉ చెప్పడండి ఇంకా
ఇంకా ఏముందండి ఇగ ఇవాళ ఏం చేస్తారండి మరి సాయంత్రం దీపాలు పెట్టుకొని దీపాలు పెట్టుకొని సాయంత్రం ఏమన్నా జరుపుకుంటారా ఫెస్టివెల్ ఏమన్నా
చేసుకుంటాం అండి సాయంత్రం కూడా దీపాలు పెట్టేసుకుంటాం ఏదైనా పిండి వంటలు లాంటిది చేసుకుంటామండి సాయంత్రం మళ్ళ
ఉమ్
ఏం చెయ్యలేదండి ఉదయం అసలు కరెక్ట్గా అనిపిస్తలేదు హెడేక్ అయితందని ఏం చెయ్యలే పిల్లలకు కూడా ఏం చేసియలేదు
ఉహు
అమ్మాయి అయితే మంచిగ రడయింది లంగా జక్ట్ వేసుకొని చక్కగా రడి ఐంది ఆ మంచిగ రడి అయింది చక్కగా తెలిగింట అమ్మాయిలాగా రెడీ చేసినం మామని
ఊహు
రడీ అయింది ఇగ తిరుగుతందండి
ఊహు
సరేనాండి మరి
ఆ ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంతసేప్
చూస్కోడండి ఒక్సారి సరేనండి.